మమ అస్తుంది
నమస్కారములు వనక్కములు ఫోన్ నెంబరు తప్పు పెట్టాను అరగంట నుంచి గింజుకున్నాం.
అస్సలు ఏమనాలండి మిమ్మల్ని నేను నంబరే తప్పుకోట్టి నాకు రావట్లేదని చెప్పి రెండు నిమిషాలు నా ప్రాబ్లం నాద అనుకున్నే లా చేశారు కదా అది అయ్యో నాకు ఇంకాల్సే రావు అనుకుని పెద్ద ఫీల్ అయిపోయాన్ నేను
రా
ఆ ఎందుకండి అంత మీ తెలివితేట టలు వడతారు చూసి చూసి కొట్టొచ్చు కదా.
ఏదో కంగారులో చూసుకోలేదు. ఏం సంగతి ఏం జేస్తున్నావ్
మా మిద్య తోటలో కూర్చొని ఉన్న
ఓ మీ మిద్ద తొట్లోన ఓ ప్రశాంతమైన గాలి పీలుస్త ఉన్నరా
యా ఈ సాయంకాల సమయంలో చల్లని గాలిలో పచ్చని పా చెట్లులోంచ చి గాలి పీల్చుకుంటూ కూర్చున్నా
కే ఎంజాయ్ ఎంజాయ్
ఉ మీరేం చేస్తున్నారు
నేనా ఇంకో ఇంగ మా అబ్బాయి వచ్చే టైం అయిందిగా టిఫిన్ కి ప్రిపేర్ చేస్తున్నా
ఆహా ఏంటిఫిన్ చేస్తారు ఏంటి హ్మ్ దోస ఏయి
ఉ చట్నీ చెయ్యాలి లి
చట్నీ ఏం చట్నీ చేస్తారు మీరు
కొబ్బరి చట్నీ చేస్తా కారపొళ్ళు ఉంటాయి గా నెయ్యి ఏసుకొని కొంచెం
ఉహు
అయ్యి ఇయ్యి కలిపి మిక్సీ
ఏం ఏం దోస ఏం ఏమి దోశలు ఏస్తారు అంటే ఏ రకాల దోశలు ఏస్తారు మీరు
ప్రస్తుతానికి మినపదోస ఒకటే ఏసాను
హుమ్
తర్వాత తర్వాత ఏ రవ్వ దొసలు గుడ ఏస్ స్తా ఉంటాను ఇడ్లీ అట్లాగ మార్చి మార్చి వండుత గారే అట్లాగా పొద్దున గార్లు ఏస్
ఉల్లి దోశలు ఉల్లి కారం దోశలు ఎగ్గు దోశలు
ఉంటాయి ఉంటాయి ఆ ఉప్మా దోసె అన్ని వేస్తా అన్ని రకలు దోసలేస్తా
హ్మ్ అయితే మంచి వా వంట వచ్చిన వాళ్ళే మీరు
ఏం చేస్తాము పుట్టిని కానించి వంట్ టలు చేయటమే కదా మా పని
అబ్బో చాలు చాలండి
ఉ మీర్ నువ్వు ఏం చేస్తున్నావు
మే నువ్వు ఏముందండి ఏం లేదు
తిన్నా వా
ఊ లేదండి తినాలి
హు ఏదో ఫంక్షన్ ఉ అయిపోయింది ఫంక్షన్ ఉంది అంది మీ మ కొంచెం హడావిడిగా ఉన్నాము
ఏం ఫంక్షన్ అండి
షాపింగ్ చేయాలి నిశ్చితార్థం ఫంక్షన్ ఒకటి ఉంది
ఉహూ ఎవరిది ఏంటి నిచ్చితార్ధం
మా బావగారోలా అబ్బాయిది ఇంకా చుట్టాల అందరూ వస్త తారు కొంచెం హడావుడిగా ఉంటదిలే మళ్ళీ ఫోన్ చేయడానికి కుదరదని మీకు లేవా ఫంక్షన్లు
ఆ మాకు మ్యారేజ్ ఉందిండి దగ్గరలోనే
హు
దానికి మేము గుడా షాపింగ్ చేయాలి
హ ఓకే
ఎం ఉంది ఈ షాపింగ్ అంత మాఫ్ ఫ్రెండ్ ఒగడితో లింక్ పెట్టుకున్నావు వాడేమో చావట్లేదాండి
ఆ రావట్లేదా వద్దు వద్దు కంట్రోల్ కంట్రోల్ అలా మాట్లాడకూడదు
అహ అహ సర్లేండి
అయితే వస్తానన్నాడా మరి మీ ఫ్రెండ్
రేపటికీ పోస్టుపోన్ అయిందండి
రేపు కంప్లీట్ చేసేసుకుంటే ఎల్లుండే నా అంటగా ఫంక్షన్
అవునవును
ఊ అదేలే ఇంకేంటి సంగతి మరి
ఏం ఉంటుదండి మా దగ్గర మీరే జెప్పాలి
ఉమ్ ఏం ఏం మొక్కలున్నాయి పైన
మా దగ్గర ఆకుకూరలు అన్నీ ఉన్నాయి. రాధాకృష్ణ పూల చట్ తొమ్మిది
ఉ రాదు రామ్ మనోహర్ అంటారు.
ఆ అదే అదే అండి అది ఎట్ట గ్రోత్ చిన్నగా ఉంది దానికి ఏమన్నా ఏయ్యాలేమో మందులు.
ఉ ఎరువులు లేస్తేనే మొక్కలు బాగా పెరుగుతాయి.
అంతే అండి జామకాయ్ ఉంది. మామిడికాయ్ చెట్టు ఉంది స పొటా చెట్టు ఉంది.
అబ్బో ఆ మిద్దె తోటమీద అన్ని ఏసు తరా
ఉ ఇంకా ప్లేస్ లేదు గాని, ఉంటే ఇంకా ఏసు చేవలం
ఓ అంత పెద్ద పెద్ద చెట్లు కుండీల్లో పెరుగుతాయా.
బోన్సాయ్ మొక్కలండి.
ఉహు అదేలే ఇప్పుడు అంతా అదేలే బోన్సాయ్ చిన్న చిన్న చెట్లకే పళ్ళు కాపిస్తున్నారు కదా. ఊ ఊ కంటీ మీ ఊళ్ళో మావిడికాయలు బాగా దొరుకుతాయా.
ఓ బిభత్సంగా యాడ కావాలంటే ఆడ దొరుకుతాయి.
మాకు కూడా పంపించండి. కాసపా మాకు కూడా పంపించండి పచ్చడి పట్టుకుంట టామ్
అలాగా అయితే ట్రే పంపియమంటారా
ఆ ఒక్క క్రేటు ఒక్క క్రేటు పంపించేన్ని పెట్టేద్దాం. పచ్చడి పెట్టేసి మీకు పంపిచ్చేతాం.
మేము మామిడికాయలు ఇస్తాం. మీరు పచ్చడి ఇవ్వాలి మరి.
ఉ అదేగా చెప్తుంది. మీరు మామిడికాయలు పంపిస్తే మేము పచ్చడి పట్టి పంపిత్తుందని మ్మ్ నేను పచ్చడి బాగా పడతాను అన్ని పచ్చళ్ళ వచ్చు పండుమిరకాయ టమాటా గోంగూరా ఇంకా మీకేమన్నా కావాలన్ టె అవి కూడా పట్టి పంపిస్తా
ఆఓ అంతా ఇచ్చుపనా
ఎస్
సరిపోయిందండి ఈ ఆన్లైన్ వచ్చాక అన్ని ఆ ఇంటర్నెట్ లో చూసియడం సరి పోయింది
మరి ఏం చేస్తాం నేర్చుకోలేదు చిన్నప్పుడు నేర్చుకో నేర్చుకో అంటే ఆ అందుకని మరి తప్పదుగా ఓ వీడియోలు చూసి చేసేస్తా అది
ఓహో అలా అంటారా
హ్మ్ అది అచ్చం మీరు మా ఫ్రెండ్ లాగే మాట్లాడుతున్నారండి
హ్మ్ నేను మీ ఫ్రెండ్నే కదా
ఆ మా ఫ్రెండ్ అంటే మా చెల్లెళ వాళ్ళ అబ్బాయి అనమాట వాడు అట్లాగే మాట్ మాట్లాడుతున్నాడు మీకులాగానే క్రాంతి సేల్ కొంచెం కూడా
మేమంతా ఒకేలా ఉంటాంలేండి
అదే వాడు అసలు ఎండ పువ్వు అంటాడు ప్రొద్దుతిరుగుడు పువ్వుని సన్ఫ్లవర్ ఆయిల్ ఎండ పువ్వు నూనె ఎండ పువ్వు నూనె అంటాడు వాడు తెలుగు ఇలో మాట్లాడరా అంటే
హా అదే అదే ఇంకా నయం ఎండకు తిరిగే పువ్వు అనలేదు
అది అదనటం‌ రాకే ఎండ పువ్వంట
ఇంకేంటండి సంగతులు
మసాలా పౌడర్ ఎస్తర్నా చికెన్ పక్ చ్చడ్లో అంటే ఎందుకండి పాన్స్ పౌడర్ ఎయచ్ కదా అంట
ఆ సరిపోయిందండి
మ్మ్
పౌడర్ వేస్తాడా అదేరా ఆయిల్ వేరు కోకోనట్ ఆయిల్ చేసిపెట్టే ఏవన్నాడు మీవోడు
అదే గదా మనం కోకోనట్ ఆయిల్ తో కూడా వండు తారుగా కేరళ వాళ్ళు వంటలు
మనకు దొరికే ఆయిల్ కోకోనట్ వేరు అది వేరండి
ఊహూ అదేంటి ఆ కొబ్బరి నుంచే కదా తీసేది నూనె కానీ బావుంటాయి కానీ బావుంటాయి కొబ్బరి నూనెతో వంటలు నేన్ తిన్నాను
ఊహూ మీరెప్పుడు తిన్నారు
ఇంకా మా పక్కింట్లో అంటీ పెట్టింది ఒక్ వాళ్ళు కేరళ నుంచి వచ్చార్లే వాళ్ళు కొబ్బరి నూనెతోనే చేస్ కుంటారు వంటలెక్కువ
ఓ కేరళ నుంచి వచ్చి ఇక్కడన్న కొబ్బరి నూనె వాడు కుంటారండి వాళ్ళు
అది నాకు తెలీదు అక్కడ నుంచి తెచ్చుకుంటారనుకుంటా కేర్ ళ వెళ్ళినప్పుడు ఒకసారి కావాల్సినవి తెచ్చుకుంటారు
ఆహా కాదండి ఆ కొబ్బరి నూనెతో వంట చేశాక తలనొప్పి వస్తే రాసేసుకుంటారా తలకి
ఉమ్ రాసేసుకోవచ్చు ఎందుకంటే నాచురల్ గా పండిన కొబ్బరి కదా కొబ్బర్ తీసిన పండిన కొబ్బరి నుంచి తీసిన కొబ్బ
ఆహా పాలూ లే వాల పని
ఉమ్
మనం పూల నుంచి తీస్తున్నాం వాళ్ళ కాయల ను తీస్తున్నారా
అవుడు
ఆవులింతలు వస్తన్నాయి ఏంటండి నిదర పోయే టైం అయిందా మీకు
అంతే గా మరి నిద్రపోయే టైమే
ఊమ్ నిద్రపోతా నిద్రపోతారా లాక్తే ఆ చేతిలో ఉండే పలకను చూస్ తా ఉంటార
పలక ఏం పలక
అదే పలకంటె ఫోన్ అండి
ఫోనా ఆ అంత సినిమా లేదులె తినేసి నిద్రపోత ఇహి
ఆ హహ
ఉ హు హు ఆ ఇంకా ఇప్పుడు దాకా మెలుకువగానె ఉంటాను, అలానె నిద్రపోతాను. ఇంక ఇవాళ కొంచెం లేట్ కెళ్ళే పని ఉంది కదా ఇంక ఆ పని చూసుకొని వచ్చేపాటికి లేట్ అయ్యింది.
అవునా
హ మీరు మీరు కూడ ఆవలిస్తున్నారుగా
హుమ్ మే అవలింతకు నిద్ర రావడం తేలుత్తది గానీ పడుకుంటె నిదుర రాదు.
ఇదేంటి వింతగా ఉంది
మాది అంతేలేండి ఏం చేస్తాం. ఏమని చెప్పమంటాం.
కళ్ళు మూసుకొని పడుకుంటే అదే వచ్చిద్ది నిద్ర
ఏం రాదు కళ్ళు మూసుకుంటే రీల్స్ రీల్స్ రీల్స్ అంటుంటాయి.
అది ఫోన్ అలవాటైపోయింది. ఏం వచ్చిద్ది నిద్ర, ఫోన్ చూసుకోటానికే సరిపోద్ది టైమ్ అంతా ఆ ఇగ ఫోన్ చూస్తుంటె నిద్రెందుకు వచ్చిద్ది?
అది కూడ వాస్తవే అండి నిదర రాట్లేమో అని ఫోన్ చూస్తాము. ఫోన్ చూస్తన్నాము అని నిదర రాదు సరిపోద్దండి అస్ సైకిల్ అంతే.
ఉహో. ఎందుకు పెందులాడే పడు కోవటం అలవాటు చేసుకుంటే సరిపోద్ది. సర్లేండి అయి తే ఉంటా మరి నాకు నిదుర వచ్చేస్ మ్మ్ బాయ్ బాయ్